హలో హాయ్ అండి బాగున్నారా ఆ బాగున్నాం మీరు బాగున్నారా
అవును బాగున్నా
ఏం చేస్తున్నారండి ఏం చేస్తలేనండి కూర్చున్నాం తీన్ తిన్నరా
అవును తిన్నాం
అవునా ఏం తిన్నారు మరి
ఇవాళ చికెన్ బిర్యానీ
వావ్ యం యం చికెన్ బిర్యానీ తిన్నారా
అవును చుట్టాలు వచ్చి ఉన్నారు
అవును ఇంకా చెప్పండి అంత సంగతి బాగేనా
అవును బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మేము కూడా ఇంకా.
తిన్నారా మీరు.
ఆ తిన్నం.
ఏం కూర.
ఇంకా ఏం కూర అంటే మేము. పప్పు వేసుకున్నాం తిన్నం.
అవునా.
ఉమ్. ఇంకా చెప్పండి.
చెప్పండి ఇక మీరే.
పిల్లల అందరూ పనుకున్నారా.
అవును పండుకున్నారు.
ఉహు ఇంకా చెప్పండి.
ఏం చేస్తుండ్ర మీరు ఇగ.
ఏం లేదండి అందరం కూర్చున్నాం కొంతమంది పనుకున్నారు. ఉ మేము కూర్చున్నాం ఇగ కాసేపు అయితే మేము కూడా పండుకుంటాం ఇగ.
ఉహు.
ఉ వర్షం పడుతుంద అక్కడ మీ సైడ్.
అవును పడుతుంది.
అవునా మా సైడ్ అయితే.
వెదర్ చేంజ్ అయింది కదా మొత్తం జలుబు జ్వరం.
అవునా. అందరికి అట్లనే అయిపేయింది ఇగ చేంజ్ అయింది కదా.
అవును.
హ్మ్.
జల్పు జ్వరం అంతా ఇదే ఉన్నది.
హ్మ్.
ఇంట్లో అందరికి ఉన్నది.
అవునా.
హు.
తత్ మీరి తిన్నార్ ట్యాబ్లేెట్స్ మరి.
తిన్నా రోజు తి తింటున్నాం టాబ్లెట్స్ తిగ.
అవునా.
అవును. మరి వర్షం పడుతుందా ఎక్కువ ఉన్నదా వర్షాలు.
ఆ పొద్దున్న నుంచైతే ఎక్కువ పడలే కొంచెం లైట్ లైట్గా పడింది. ఇప్పుడైతే పడతలేదు.
అవునా.
హు.
అయ్యో. మా దగ్గర కూడా మస్తు పడ్డది.
ఉం. అవునా. ఇంకా రేపు సండే కదా ఏం చేస్తారు మరి ఇంట్లో. ఏం స్పెషల్ చేస్తారు వంట.
వంట మటన్.
మటన్ తీసుకుంటారా.
ఫీమా రోటే.
అవునా.
అవును.
ఉహు.
మీరేం చేస్తారు ఇక సండే స్పెషల్ కదా.
మద్ టిఫిన్ చేసుకుంటె.
అవునా.
హ.
మా ఇంట్లో అయితే చుట్టాలు వచ్చి ఉన్నారు కదా నా టిఫిన్ చెయ. కిమా రొట్టె చేసుకుంటున్న.
అవునా మరీ మధ్యాహ్నం ఏము చేసుకుంటారు.
మధ్యాహ్నం చూడాలిక ఏమై.
ఊ. ఇంత. చెప్పండి చెప్పాలి. పిల్లడు కూడా అందరు ఇంట్లోనే ఉంటారు కదా రేపు గై గై చేస్తరు.
పిల్లలు ఉంటారు ఇక వంట చేయాలి సాయంత్రం మార్కెట్కి వెళ్. డాలి పనులే పనులు ఉంటయిగా అందరు ఇంట్లో ఉన్. ట్టే ఆడదాం కాదు ఇక పొద్దున ఎట్ట అయితది సాయంత్రం ఎట్ట అయితదో.
అవును.
ఉ.
ఇంకా.
ఇంకా చెప్పండి.
చెప్పాలి మీరే.
అయిపోయింద ఇక మీ పని.
ఆ అంత పని అయిపోయింది తిన్నాం కూర్చున్నాం ఇగ. మిల్లాగా ఫోన్ చూసుకుంటే కూర్చున్నా మీరూ కాల్ చేసిళ్ళు.
అవునా.
హ. ఇంకా.
ఉమ్.
జామడకాయ్ చిన్న రమడి.
తింల్లే ఇంకా చెట్లు బాగున్నాయి గదా ఇప్. ఇప్పుడు వర్షం పడుతుంటే ఎక్కువ మంచిగా మొగ్గ లోస్తున్నాయి పూలుపూస్తున్నాయి.
అవును చాలా బా. బాగుంటాయి చెట్లు.
అవును నీళ్ళు పోయడం గూడా అవసరం లేదు లేకుంటే. పొద్దున సాయంత్రం నీళ్ళు వేసి వేసి సావాలి చెట్లు ఇష్టం గాని. నీళ్ళు మోసి తేవాలి మేమ్. మాకు నల్లా ఎక్కడో ఉన్నది చెట్లు ఎక్కడో పెట్టినాం మేం చాలా. నడవాలి.
తే ఇబ్బంది గదా చాలా ఇబ్బంది అవుతాయి ఇగ.
ఉంది అట్లా అయితే
ఉమ్ ఏమేమి చెట్లు ఉన్నాయి మీ దగ్గర
ఉమ్ మా దగ్గర
ఉమ్
ఉమ్ నిమ్మకాయ చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది ఇంకా పూల చెట్ల అంటే ఆ రెండు రెడ్ మూడు ఎర్ర గులాబీ ఉంది ఇంకా పింక్ ఉంది ఇంకా క్రీమ్ గులాబీ ఉంది
అవునా
అల్లోవేరా ఉంది
ఉమ్
మీ దగ్గర ఏమున్నాయ్
మా దగ్గర అయితే ఆ కలిపత్తా చెట్లు ఉంది నిమ్మకాయ చెట్లు ఉంది కానీ నిమ్మకాయ చెట్టు చిన్నగానే ఉంది ఇంకా ఆ దానికి కాయలు కాలే ఇంకా ఏమో అలోవేరా చెట్లు ఉంది ఇంకా పెద్ద రోస్ చెట్టు ఉంది ఇంకా ఏమున్నాయ్ ఆ పాన్ అంటారు చూడండి పాన్ పాన్ చెట్లు గూడా ఉంది ఆ ఆ తంబాల తాకు అది గూడా ఉంది
ఆ రామ్ సీతాఫల్ చెట్లుంది సీతాఫల్ కాకుంటా ఇంకోటి ఉంటది రెడ్ కలర్ ది అవి రెడ్ కలర్ ఉంటాయి అవి చెట్లు ఉంది రామ్ సీతాఫల్ అంటారు దాన్ని ఆ మంచిగానే ఉంటది గానీ ఒకసారేమో తిన్నాం అంతే ఆ కోతులు వస్తరు వాళ్ళే తీసుకపోతరు ఉమ్
ఉమ్
తిననీయరు వాళ్ళు
అవును కోతులు ఎక్కువ ఉన్నాయి కదా
కోతులు ఎక్కువ ఉన్నాయి ఉమ్
కోతులు ఎక్కువ ఉన్నాయి దాని గురించేగా ఇంకా ఏదైనా పెట్టాలంటే బయట పెట్టాలంటే గూడా చాలా కష్టం ఉంది
ఇంకా
ఏం చేస్
మిరపకాయ చెట్లు ఉందా మీ దగ్గర మిరపకాయ చెట్లు కొత్తిమీర పుదీనా చెట్లు అవునా
కోత్తిమీరు పెట్టినాం అయిపోయింది మళ్ళా పెట్టాలి ఇప్పుడు పెట్టాలి మళ్ళా పుదీనా
నాకు అవి చాలా ఇష్టం హ్మ్ కొత్తిమీర పుదీనా చెట్లు చాలా ఇష్టం
పెట్టాలి
ఎందుకు అంటే అవి ఫ్రెష్ తేరు గా ఉంటంది కదా మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ ఫ్రెష్ ఉంటాయి కదా మంచిగా అనిపిస్తాది నాక్ టేస్ట్ కూడా బాగుంటది ఆ ఆ ఎక్కువ స్మెల్ ఎక్కువ స్మెల్ వస్తది మాజీ గా ఉంటాది ఉహ్మ్
ఇంకా
ఇంకా చెప్పండి
పండుకున్నారు ఇగ
అవునా మీరే ఉన్నారా మరి
అవును మేమే ఉన్నాం మీకు కాల్ చేద్దామని చేసినాం గా
ఉహు
ఉ
మీకు ఏ ఏ పూలు చెట్లు లో ఏ కలర్ చానా ఇష్టం
ఆ
ఏ కలర్ చాలా ఇష్టం పూలు పూల్లో
రెడ్ కలర్ ఇష్టం రెడ్ పింక్ ఇష్టం ప్చ్ అన్నీ ఇష్టము కానీ ఇగ చాలా బాగుంటాయి ఇంకా చెట్లు పెట్టాలి అని ఉన్నది కానీ దానికోసం ఇగ కొంచెం చేయాలి కదా పని ఇంగ చాథన్ అయితా లేదు ఎండా కాలం లో ఎండ ఉన్నది వర్ వర్షాకాలంలో చాథన్ అయితా లేదు మళ్ళా మాడి బిడ్డ వాళ్ళ దగ్గర ఇంటికి పోయి రావాలి ఈగ అలసిపోతున్నాం చాలా
హలో
ఉ
ఆ చెప్పండి హైబ్రిడ్ రోస్ బాగుంటది కదా
అవును బాగుంటది ఎక్కువ సేపు ఉ చెప్పండి ఇగ మీరే
చెప్పాలి ఇగ
అ
ఇంకా చెప్పండి
చెప్పండి ఇగ అయిపోయిందా ఇగ
ఆ అన్ని పనులు అయిపోయింది హా బోలు దుంపాలి మళ్ళా పొద్దున్న లేవాలి బోలు దుంపపాలి వంట చేయాలి
ఉ ఇంకా
ఇంకా చెప్పండి ఇగ అయిపోయింది మీ పని అంతా
ఆ అంత పని అయిపోయింది
కరెంట్ ఉందా పోయిందా
ఉంది కరెంట్ అయితే మీ దగ్గర లేదా
ఉంది కొంచెం గాలి వస్తేనే పోతుంది కరెంట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి టార్చ్ దీంట్లోనే మాట్లాడం దీంతోనే టీవీ లేదు దీంతోనే అన్ని మొబైల్ ఐ అంతా
అట్లైయితే చాలా కష్టం కదా అవును మాక్ కుడ టీవీ లేదు ఫోన్నే చూస్తాం ల్యాప్టాప్ ఉంది ల్యాప్టాప్ చుస్ ఉంటం కనీ ల్యాప్టాప్ ఎక్కువ చూడం ఇగ వైఫ్ తెలిదు గదా రూటర్ ఉంటే మంచిగుంటది
అవును కొంచం వర్షం వచ్చినట్లు గాలి వచ్చినట్లు అయితే కరెంట్ పోతుంది ఇగ
మ్ పోతుంది కదా
మీ దగ్గర కూడా అట్లానే మీ ఏరియాలో
ఏంటిది
మీ ఏరియలో కూడా అట్లనే ఉందా
అ మా ఇంట్లో కూడా అట్లనే ఉంటది